అంటే
దర్ మంచిగున్నారా ఏం చేస్తవు బ్రదర్ ఇన్నవాడట్లే మీ వాయిసు ఫోన్ లో సరిగా
మ్ మంచిగా సిస్టర్
ఏంటి బ్రో చెప్పు బ్రో
ప్పండి సిస్టర్
చెప్ ప్పండి మీరే ప్పాలిబ్రో ఇగా
ఆహా సే చార్జింగ్ పెడతా నొక్కవే చాయా సిస్ట చార్జింగ్ మొబైల్ లో
మాట్లాడద్దు బ్రో
ఆ మాది మా సిస్టర్
అంటే మీ సిస్టర్ ఫోన్ చూస్తా మీరు చార్జింగ్ పెట్టాలా ఫోన్ కి
ఫోన్ మా సిస్టర్ది కానీ మా సిస్టర్ వాడదు టూ ఫోన్స్ ఉండే
ఉ ఉమ్మ్మ్ అవునవును హలో
ఇష్టమే
చెప్పాలి బ్రో మీరే ఏంటి ఇంకా విశేషాలు సమ్మరీయాదా
ఏంటి
సమ్మర్ కదా రేపు శ్రీరామనవమి స్పెషల్ ఏంటి ఎక్కడికి పో తరు
హ్మ్మ్ ఎవురన్న శ్రీరామనామ నవ జరుగుతాది సిస్టర్ గ్రాండ్గా హ్మ్మ్ గ్రాండ్గా అంటే మంచి హ ఒకే సిస్టర్
ఉహూ
మీ దగ్గర
మా దగ్గర కూడా జరుగుతాది గుట్ట మీద జరుగుద్ది మా దగ్గర
బా జరుగుతాదా
ఆ చానా బాగా జరుగుతాది చానాఊ చానా ఊర్ల వాళ్ళొత్తారు అంటే మా మండలం కాకుండా పక్క మండలాల వాళ్ళు కూడా తరు
హ్మ్మ్ నాకు కూడా వస్తాయ్ సిస్టర్ అట్లానే
ఉహూ
ఇక్కడికైనా ఇల్లా ప్లాన్ వసారా మరి ఎక్కడైనా
అక్కడికే వెళ్ళే ప్లాన్ ఏసినాం ఏమైద్దో చూడాలి మరి ఆ ఎందకు ఇంకా చెప్పు బ్రో ఆ చెప్పుర బ్రో
హ్మ్మ్ చెప్పు మహేష్ మీర ఇంకా తిన్నారా మరి
తిన్నం మీరు వ తిన్నారా
ఉ ఏం కర్రీ
అదీ మార్నింగ్ దొండకాయ ఉంటే అదే తిన్నాం
దొండకాయ ఈమె ఫవరెట్ కర్రీ అ మ్మ్
కనీ ఇకావి ఏద వంట అది నాలు రోజు ఫేవరెట్లే వండుకుని తంలేంగా
ఫేవరెట్ మీ ఫేవరెట్ కర్రీ ఏంటిదని అడుగుతాను
ఫేవరేట్ అది చె నీళ్ళు ఉన్నాయి గానీ దొండకాయస్ సలికే కాదు
చెట్నిలా
ఉమ్
ను చట్నీ అడగల కర్రీ అడిగిన ఫేవరెట్
కర్రీలు ఉన్నా కూడా పచ్చళ్లే ఇష్టం గోంగర పచ్చడి అట్లా
చెడి పచ్చడి
మ్
పచ్చడి ఏ అ మీరు
అంటే పచ్చడి అని ఎస్టీ వాళ్ళు అంటారా పచ్చడా అంటాం అవునా అవునా అంటున్నా ఉ హు ఇంకా
నా తెలుగు ప్రణవ్ స్
ఉంటారు ఉంటారు అందరు ఉంటారు మా సైడ్
ఎం చే ఇంకా
అన్ని కాస్ట్ వాళ్ళు
ఆ అ నెక్ట్స్ మీరు
మాస్టర్ది పిజి
పిజియా పీజి అయిపోయినా క ఏంటి మరి
ఉ బ్రో ఇంకా ఎం లే ఎమ్మా ఎట్లా బస్ తిని ఎట్లా తీసి చదిగితే అట్లా అనుకున్న ఏం కావు మనం అనుకునది అ అ కాలం తీసుకుపోతా అంటే పోవుడే
కోచింగ్ పోతందా ఎమైనా
ఎమ్ బ్రో కోచింగ్ ఏంలెద్ ఏన్న దయ
పనికిరా
మన కొచింగ్ ఎట్ల పోతుంది మరి
తీసుకోవాలి బ్రో ఇంగ మనీ కావాలి కదా తీసుకోవాలంటే
మనీ మీ డాడీ వాళ్ళు సపోర్ట్ చేయ్యారా మీకు మీ డాడీ వాళ్ళు
చేస్తారు గాని చేస్తారు నీ ఇ ఇంట్లో చెస్ట్ చేస్తా బ్రో కానీ ఇ ఇంట్లొ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి కదా మనం ఇంట్రెస్ట్ అట్లే ఏం కాదు అంటే ఎంత మంది కనిపెడతారు వాళ్ళని ఆ
ఎంత మంది
అదె గా బ్రో
ఆ
ఉన్నాం ఇంకా సిస్టర్స్ మేము
ఎక్కువ మీరు ఏ స్టోరీస్ ఇంటారు
స్టోరీసా అన్ని అన్ని స్టోరీస్ ఇంటమ్
అన్నీ అంటె
ఎక్కువ అంటే కొరియన్ సిరీస్ బావుం టయ్ ఒకటే ఇష్టం అంటే అవ్వె ఏమి వినం ఒక్కటి బావుంటది అన్నం
నార్త్ కొరిన్ వాళ్ళయా
అవును
కింగ్ మామా
కింగ్ మామ స్టోరీస్ తినం కిమ్ మామా స్టోరిస్
కింగ్ మామ స్టోరీసింటేనం అని తెలిస్తే. ఈ ప్రపంచం నా స్టోరీస్ ఇంటలని యుద్ధం ప్రకటించే కింగ్ మావ.
అవును
నా స్టోరీస్ ఎందుకిన్నావ్ నువ్ అని యుద్ధం చేస్తాడు కింగ్ మావ
ఆహ్ హు
కింగ్ మావతో తట్కులేం
అవును ఇంగ అందుకేగడ్ కింగ్ మామ అందరికి మావేనా కిన్ మావా
కింగ్ మామ పిల్లనిచ్చే మామా
ఎవరికి బ్రో
ఇపుడివరికి ఒకరికి
ఇస్తారు ఇస్తారు
ఇంట్లో ఎట్టుకొడుగా
ఆ ఆ అవును ఇంకా చెప్పండి బ్రో ఉహ్
ఏం బ్రో నీ వాయిస్ సరిగినవాడట్లేవు ఇప్పుడు మేం అన్న సింగాలిస్ అంద
వోమ్ రేప్ షి ఇరానం ఎవలా
అట్లెం లేదు బ్రో స్పెషలు ఇప్పటిదాకా చెప్పలేంది బ్రో
ఆ
ఆ ఏంటి ఏంటిద్ బ్రో
రేపు గుడికా రావలేమనవున్నాయ. తిని పండుకోవడమేన
తిని పండుకోవడము ఎళ్ళడం కూడా ఉంటది గుడికెళ్తం కదా బ్రో గుడికి వెళ్ళకుండా ఎట్లుంటాం వెళ్తాం ఆ ఇ బ్రో ఆ ఆ వెళ్తామ అని అంటనం
ఊ వెళ్ళాలే గుడికి నా హిందూస్ ధర్మాన్ని కాపాడుకోవాలి గుడికెళ్ళి క్రిస్టియన్స్ కాకండి మీరు అసలు
అవునవును ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి మనలు కాపాడిలు మనం కాపాడాలే అంతే
ఉమ్ లే క్రిస్టియన్సా ఏంటి మూసేగదా స్వచ్ఛమైన న్యూస్ పన్నీరు
ఎందుకూర ఆట్లా అడిగిళ్లు
ఉన్నా ఒక్కనే ఉన్న నిన్ మొతం. నీ లేద్ తూ ఉంటాయ్ కదా
అట్లే ఏం లేదు అట్లే అసలు అట్లంటోళ్లేే మా దాంట్ల నే లేరు నాగదీసినంతవరకు ఎండడం వా ఫోర్ ఫ